హలో
ఆ చెప్పే
ఆ ఏం చేస్తున్నావ్
ఏం అందేం లేదు
ఈ ఫో ఈ కాల్లో మాట్లాడితే ఏంది నీది వాయిస్ ఏమో చక్కగా రాదేందే.
దే నీది ఇప్పుడే ఫ్యాన్ బంద్ చేసిన ఇనిపిస్తుంది
ఆ ఇప్పుడు వినపడుతుందా
నిధి కొంచెం బ్రేకే అయితుంది వాయిస్.
ఏం చేస్తున్నావ్
ఎం ఉంది ఎం లేదు బ్యాక్లెట్ చేదాం అంటే ఏడుపొస్తు ఉంది
ఏంది
ఈ బ్యాక్లెట్ చేదామంటే ఏడుపొస్తుంది అంటున్నా.
ఆహా అంటే మొదల్ మొదలో ప్రాక్టీస్ చేస్తున్నావా
ఏమ తెచ్చినా నోట్స్ ఒకటి ఒక ఒకసమ్ తెచ్చినా
ఊహూ ఎటో నెక్స్ట్ మంత్ ఉంటాయి అనుకుటండరు.
వచ్చింది గా డై టైన్ టేబులు
ఒచ్చిందా
వచ్చింది నెక్స్ నాకు నెక్స్ట్ మంత్ వెన్స్ డి కుంది నెక్స్ట్ మంత్ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ అనుకుం ఎయిత్ నుంచో సెవెంత్ నుంచోనే
నే మూ నే మరి మా దాంట్లో పెట్టలేగా
అవునా వచ్చింది టైం టేబుల్ నాకు అదే భయమైతుంది దీనమ్మ ఎందుకోల్టీయి బ్యాక్లిప్స్ అని
ఆ హా
టైం టేబుల్ రాకుడా ఇం ఎందుకు ఇంత బాధ గుండు ఎట్లయినా పాస్ కావాలంటే ఎట్లయితే ఊగేనే
అంతేలే ఇప్పుడు మరి ఇప్పుడు వెళ్ళబడుతుంది మ్మ సిద్ధార్థ ఓంది కాకతీయ కారు
ఏమో నే ఇళ్ళ పడ్డా ఎవరు చూపించటట్లేడు
ఆ ఇంకెవరుంట అంతే ఆ రెండే కాలేజీగా
మాట్లాడుకుంటే పేపర్స్ అన్ని ఇస్తారా లేకపోతే బో దాంట్లోన్న చూసుకొని రాయమంటారా.
ఏంటిది నాకుడగ కాలే
చిట్లన్న ఇస్తారా లేకతే ఎవ దాంట్లో అన్నా చూసుకొని రాస్త కొనిస్తారా అంటున్నా
ఏను ఏమంటారు మర ఏమ ఉంటే ఆయన నీకు సార్ తెలుస అంటే ఇవకా
నా గ తెలుంటి ఆయన ఏం చెప్పట్లేదు నాకు పండుసార్ని ఏమన్నాడు కానీ నేను
సారే అ
అజడి కాక్కడ బాబా అవుతాడు
అవునా
ఏం అడగాాలి ఏం చేయ్యాలి అనని అది ఏదనా ఓతే కనిపిస్తట్టండి ఎకైన్నా ఓతే కనిపిస్త సరే ఏమనుకుంటాడా అనిపిస్తుంది
ఓ అదాదనా
ఆ మది
ఆహా ఎలా దంతోనే
తెలిసిన ఆయన ఎట్లా నార్మల్గా తెలుస్తున్నాయి అ లెక్ అయితేనే వేరే ఉండవు రిలేటివ్ గారి గెలిసి ఉంటది కదా
ఆ అవునలే భంకా మారి చ చం
న్న మంత తీసుంది కాకట్టి ఇర వడ్డా ఎల్ళ వడ్డా ఈసా అది మొన్న ఒక్కసమ్ రాస్తనే వెళ్ళలేదు
ఎవరన్నా లేరు
మన్నూర కానీ
అరి అల్ ఆసరా
రాస్తర అల రాస్తర
ఇంగేవుంది మం ఫ్రెండ్స్ వర్గా
ఓ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ తెలుసు నా కడ నెంబర్లు ఉండళ్ళ గానీ
ఇంకా నేనన్న ఒక్కదాన్ని తెలుసా వాళ్ళు రాయరు నేను ఒక్కదాన్ని అందుకని ఇంకా అట్లా కూడా ఉండే నాకు ఇంకా ది నేను ఒక్కదా మళ్ళీ నేను ఒక్కదాన్న చేస్తా నేను ఒక్కదాన్న అయ్యేదాన్ని ఎవ్వరు లేరు
ఇట్లే రమ్ మీ ఫ్రెండ్స్
ఎవరు లేరు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి ఆల్ క్లియరు ఇంకో అమ్మాయి మ్యారేజ్ జన్మాత సో తను రాయన అన్నది రేంది సాయంత్రం పో ఎండ అఓక
ఏమో ఇంగా ఎవరి గురించి అలో చిస్త స్తే ఎమస్తది మనది మనం రాస్కోవాలి గాని
ఇంగా నాకూడ ఇంట్రెస్ట్ లేకుండే హా తప్ప
ఏందో ఈ ఎగ్జామ్స్ ఏందో
ఏం లేదు బాగుపడుడు తప్ప ఏం లేదు మన పేరు మీద.
ఒకటి తప్ప ఏం లేదు నాకైతే అదే అనిపిస్తుంది.
మా కాలేజీ అయితే పక్కా అమ్మ మా పేరు మీ బాగా బాగుపడతరు.
ఎందుకు మీ కాలేజ్ల ఎంఉందే.
ఏముంది ఇప్పుడు కాలేజ్ నడవకపోయినా కానీ ఆల్లు ఫీజులు కట్టించుకుంటుర్రు. ఇేరి ఆ ఇప్పుడు మాది కాలేజ్ లేదు కదా. అ మా కాలేజ్ బంద్ చేశిర్రు బంద్ మొత్తానికే అ పార్ట్మెంట్ మొత్తానికే తీసి సేసారు. ఆ
తిరవు
అ బయ
ఎగ్జామ్ ఫీస్ బ్యాక్లాగ్లకు కట్టిం స్తరు కదా మరి.
ఆ అదే ఇగా ఏదో ఒక రెస్టారెంట్ దగ్గరకి రమ్మంటుర్రు
బ్యాక్లాగ్ చేస్తారు కదనే కాలేజీలో ఏసిర్రు కాబట్టి
హ్ ఆ కాలేజీల కట్టనిచ్చుకుంటలేరు ఆ కాలేజీ దగ్గరకు కాదు అది ఉడిపి హో టల్ ఉందా ఆడికి రమ్మంటుర్రు. చడు వ చినడ గుయితే హ్ ఏంటిది అర్థం కాలే.
ఒకటే రోజుల ఒక్కరు ఒక డే కట్టాలి అని అంటరా లేకపోతే ఈ ఫోర్ ఫైవ్ డేస్ లా అడికి రావాలని చెప్తరా.
ఒక రోజు డేట్ చెప్తరు. ఆ డేట్ వరకు ఆ డేట్ రోజు సార్ వస్తాడంట, సార్ కియాలి అంట.
హుహ్
అట్లా ముగ్గులు గిట్ల జింపేర్రా నీ వాయిస్ వస్తలేదు స్టక్ అయితుంది
బ్రైవె
ఆ అంతే అంతే నిజంగా ఇప్పుడు కాలేజ్ లేకపోయినా ఆళ్ళు బాగుపడుతరు మా ఫీజ్ల మీద ఏ మా అంటా ఈ రోజు మరి మీ ఆస్ స్టల్లో ఏం టిఫెను ఆ
పులిహోర
పోలీ హోరనా ఇప్పుడు పప్పు పెడు
ఇప్పుడు పప్పు బెండగాయ్ రెండు దిన
రెండు బెండకాయ మరి సాయంత్రం ఏం బెడతారు డిఫరెంట్ బెడతారా అదే బెడతారా
కర్రీ ఏదైనా బెడుతారు ఆలు గడ్డ అన్నా బెండకాయ దోసకాయో బెండకాయ ఏదో ఒకటి బీరకాయో పప్పు
ఆ ఆహ ఏ
మాకాడే
నువ్వు ఏదన్న సదురుతున్నావా
నేనే పక్క పక్క దాంట్లో బో
ఆ ఆ హేం జేయాలో ఏమో ఉం కా మారె హలో
ఏందే ఇది
హలో
హలో
చెప్పు చెప్పు వినపడుతుంది నీది నా సైడో నీ సైడో కాని బ్లర్ బ్లర్ అయితుంది.
ఏముంది ఏం లేదు ఏం చేయాలో అర్ధం కా లేదు ఈ బ్యాక్ లెక్స్ ఉండబట్టి ఎటుబో
ఏంగాదిగ చదువు లేదంటే ఆ ఎవరినో ఒకరిని పట్టుకో ఇగ ఆ అ
చెట్లకి నాకు మెంటల్ లేసింది. ఇగ అన్ని మ్యాస్టరె ఉన్నాయే ఏం చేయన్ చెప్పు
అందుకనే ఏదో ఒగ సార్ ని పట్టుకో లేదా ఎవరికో ఒకటింత ఇచ్చ మ్యానేజ్ కరో కాయ తడలుడన్నా అంతేనే ఇప్పుడు బెటర్ ఆప్షన్ అంటే గదా ఒకటే ఉంది ఏదో ఒక సార్ని పట్టుకో
నాకదే రా అనిపిస్ ది హే
ఓ పొచ్చా
రబ బట్కొని ఎల్దు అయిపోతది అని ఇ
మీ మళ్ళంటే గయే పన్ ఏదో ఒక పన్నీ సారి ఆ
సజీ రొండువేలు తీసుకున్నా మే నెల్లో అయిపోద్ది మూడు సబ్జెక్టలికి
మ ఫ్రెండ్ రా ఆ ఏంటండి హలో
మారాటలో ర
అదే చెప్తున్నా ఏదో ఒకసారిని పట్టుకో బెటర్ ఆప్షన్ అంటే గదే ఇంకా నువ్వు అయితే మీకు తెలిసిన సార్ కాబట్టుక ఇంతో అంతో మేనేజ్ చేసేసి సర్ద్ చరణాయము మూడు సబ్జెక్ ట్లు ఉన్నాయి
కట్ కట్ అయితదే తిక్కల్దన అవు
ప్పుడ్ రే
వచ్చండి అన్ని అన్నం
కట్టడంనికి రెడీ
వాసల్నిది వాయిస్ ఎట్ట తెలుసా టింగ్ టా టన్నస్తుంద
ఆ స్తుంది నేది కూడాడ మొత్తం కట్ అయి కట్ట అయి వస్తుంది హలో హలో హలో హలో